హలో ఆ ఏం లేదు ఊరికి కనే ఉన్నాను ఇంకా ఏం సంగతులు, ఏం విశేషాలు ఈ రోజు ఎలా గడిచినది.
నాదా ఈరోజు మంచిగా గడిచిందండి.
యా మాద్ ఏం లేదు ఈ రోజు ఉదయం లేచాము. సెవెన్ థర్టీకి లేచ్ వచ్చాము. ఈరోజు మంగళవారం కదా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం లేదు. ఆ అన్న పాప ఉండే స్కూల్ కు పడగొ ట్టేది
అవునా మీరే తీసుకెళ్తారా
ఆ మేమే తీసుకెళ్తాము. ఇంకోటి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా మారింది కదా. ఫస్ట్ లాగా లేదు టైం టు టైం టు టైం మనం పిల్లలను పంపాల. ఆ ఆ పంచవాళ్ళు ఉండాలి టైం మీద మనం టైం కు పంపాలి. మా గేట్ గేట్స్ అనేది ఓపెన్ ఉంటాయి. మనం అప్పు ఆలోపే మనం పంపాలి లేకపోతే సార్ సార్ బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఈ రోజు ఏం వంట చేశారు మరి.
ఈ రోజా నేను మా మార్నింగే వంట చేశానండి ఫాస్టింగ్ నడుస్తుంది కదా మాది అయితే ఈ రోజు మా మార్నింగే ఏమంటారు క్యాలీఫ్లవర్ వండినా క్యాలిఫ్లవర్ చపాతి పాతి చేసిన మార్నింగ్ మ తర్వాత ఇక మనం ఫాస్టింగ్ చేసుకున్నాము. ఇక ఇప్పుడు సిక్స్ థర్టీకి మా ఫాస్ట్ ఇడుస్తామ్ అన్నట్టు మేము ఈ రోజు
ఫాస్టింగ్ ఉంటారా ఈ రోజు డైలీ
డైలీ అయితున్నాయన్ని ట్వంటీ రోజుకి ఫాస్టింగ్స్
ఈరోజు ట్వంటీ ఫాస్ట్ చింగ్స ఈ రోజు ట్వంట్ ట్వంటీ ఫాస్ట్ ఇంకొకటి టెన్డేస్ లో
ఆ ఫెస్టివల్ అండి ఇది ఎంత తొం దరగా కలిసిపోయింది మా ఫెస్టివల్ అయితే అర్థమేత్
అర్ధామైతలేదు ఆ టన్ని బాగా తొందరగా గడిసిపోయింది అసలు ఆ మరి శే మరి షా పిింగ్స్ అయినయ మరి
లేదంటీ ఇంకా చెయలేదు మా మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది మా మమ్మీ దగ్గరే ఉన్నా నేను అయితే ఇగా ఇప్పటి వరకు షాపింగ్ అయితే తే ఏం చేయలే ఇగ చెయాలిగా ఒక రెండు రోజుల్లో
మార్కెట్ లో కొత్త క్లాతింగ్ వచ్చయాట శారీస్ డ్రెస్సెస్ ఒకసారి చూసి వే ఆ షాపు షే పులా అని తెలువదు కనీ ఏంటిదంటే మార్ కేట్లో ఇప్పుడు చానా ఫెస్టివల్స్ ఇప్పుడు ఆఫర్ పెట్టారు బై టూ గెట్ వన్ ఫ్రీ ఫస్ డ్రెస్సెస్ ఇం ఇంక మీ పిల్లగాళ్లకు చిన్న బాబులకు పెద్ద వాళ్ళలకు మీ ఆయన గారికి కూడా అందరికి
అవును
హఫ్వర్ లో దొరుకుతున్నాయి ఒకసారి వెల్లి ట్రై చేయండి ఆ అ వ వెళ్ళి ట్రై చేయండి ఏం వండారు ఈ రోజు ఉదయం
ఉదయం నేను అదే క్యాలిఫ్లవర్ మీరేం వండారండి
మేము మా అమ్మ మా అమ్మ ఏమంటారు ముద్దపప్పు చేసారండి ముద్దపప్పు మిల్మేకర్లు చేసాని ముద్దపప్పు మిల్ మేకర్ చేసచ్చ తిన్నాను ఈ రోజు ఇగ ఈవినింగ్ మళ్ళీ ఏమన్నా కూర చేసుకోవాలే ఆ ఈరోజు మార్నింగ్ టెంపుల్ గా వెళ్ళాను టెంపుల్ కి వెళ్ళాను దిమ్ దిమ్ పేషివ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ స్కూల్ టైమ్ అ అయితుంది గదా
అవును మళ్ళీ ఎళ్ళాలి అవును మీరే తీసుకెస్తరు తీసుకెళ్తా రండి
మేమే తీసుకొని అస్తము మేమే తీసుకొని ఎళ్తము అయితే ఇది చికెను చికెను మటను ఇప్పుడు మరి ఎప్పుడండి వండడము
మేమా తినచ్చండి దానికేమంటే టైమింగ్ ఏమి ఉండదు మార్నింగ్ కూడా తినచ్చు ఫాస్టింగ్ ఇడ్సినాక కూడా తినచ్చు హుమ్ ఆ అన్ని కంటిన్యూయస్ గా అయి అయితున్నాయండి ఇప్పటి వరకు
అన్నీ కంటిన్యూయస్ గా ఫాస్టింగ్ అయ్
అవునండి ఆ ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్లీ అయి తున్నాయి ఇంకా టెన్ డేస్ అయితే ఫెస్టివల్ అస్తుంది అ ఇంకా ఇంత తొందరగా ఫెస్టివల్ అచ్ వచిన్ దనేది అ
చానా తొందరగా వచ్చినదండి ఫెస్టివలు అవునండీ అయితే అదే చానా తొందరగా వచ్చినది ఇంత ఎర్లీ గా అసలు అనుకోలేదు అసలు
హుమ్ ఇప్పుడు మీకేం ఫెస్టివల్స్ ఉన్నాయండి మా
మాది ఈ ఇప్పుడూ మాది ఉగాది ఉన్నదండి ఉగాది అంటే అదే ఉంటదండి ఏముంటది ఒకసారి ఫెస్టివల్ గురించి ఇప్పుడు మీరు రంజాన్ గురించి ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి మార్నింగ్ లే చ
ఆ అవును మాకు ఆ మా మేమంటే ఫ రంజాన్ పండుగ పండుగ స్టార్ట్ అయిందంటే మా మేము ఒక మూన్ ని చూస్ స్తామండి ఫస్ట్ డే రోజు ఫస్ట్ డే రోజు మూన్ ని చూసినంక ఈ రోజు నుండి చి మరే ఇక నైట్ నుంచి ఫాస్టింగ్ ఉండాలి అని క్లారిటీ అన్నట్టు అందరికి ఆ క్లారిటీ అచినంక ఇంక నైట్ మాకు టైమింగ్స్ ఇస్తారు ఈ టైం వరకే తినాలి అని ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు తినాలి మార్నింగ్ అ తర్వాత టైమింగ్ అనేది తక్కువ అయితే వస్తుంది అయితది ఫిఫ్టిన్ అంటె ఫోర్టీన్ థర్టీ ఏమ్ ఇట్ల ఎక్కువ అవుతుంది నిమ్మ మినెట్స్ ఇంకా తర్వాత ఏమంటే టే మనం ఇక తినేసినాక ఏం తినద్దు ఇక ఏం తాగద్దు కూడా ఆ ఆఖరికి మన సలైవ గూడా మనం మింగద్దు
ఆహ
ఆ అదే ఫాస్టింగ్ మాది ఆ తర్వతా తె తన్నిఫ ఫైవ్ టైమ్స్ నమాజ్ చదవాలి ఆ తర్వత ఈవినింగ్ సిక్స్ థర్టీకిి మళ్ళ మా ఫాస్టింగ్ ఇడ్సాలి అ నటు
ఆహ ఇప్పుడు ఫెస్టివల్ ఫెస్ట్ ట్యువల్ అప్పుడు ఏం చేస్తారు
ఫెస్టివల్ రోజు అండి మేము షేమియా వండుతాం సిరుకుర్మా అంటారు ఆ సిిరుకుర్మా వండె వండి అందరికి పెడతాం ఇంకా బిర్యానీ చేసుకుంటాం అది మా ఇష్ నో అంటే ఆప్షనల్ అది బిర్యాని అనేది సిరుఖుర్మ అనేది
ఆ ఈ సి ఈ సారి ఏం వండుదామని ప్లానింగ్ ఉన్నారు
అదేనండి ఈసారి కూడ సిరిఖుర్మ వండు త్యామను
హ ఇ ఇగ మార్నింగ్ లేచ్చా మజీద్ మజీద్కి ఎప్పుడు వెళ్తారా అండి ఏ టైంకి వెళ్తారు మజీద్ కు
పిల్లలు అంటే ఆడవాళ్ళు వెళ్ళరు కదా అండి
ఆ నేను మీ ఆయన గారి గురించి చెప్
ఆ మా అయనే మా పిల్లలే మ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు వెళ్తారు ఇద్గా అంటారు ఇద్ గా
హలోయ్ హలో హలోయ్ హలొ హలో అదే వింటున్నానండి చెప్పండి వినిపిస్తుందా మీకు హలోయ్ హలోయ్ వినిపిస్తుందా అండి